హలో బాగున్నారా ఆ వినిపిస్తుంది
బాగున్నా అండి మీరు బాగేనా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
చంద్ర
ఏం లేదు వట్టిగనే ఉన్నాం ఇప్పుడే తిన్నాం కూర్చున్నాం తిన్నారా
తిన్నామండి
ఆ ఏం తిన్నారు
నేనండి పాలకుర పప్పు
అవున ఈరోజు స్పెషల్ ఏంటి
ఈ రోజు స్పెషల్ ఏం చేయలేదండి పాలకూర పప్పు ఒకటి చేసినా సాయంత్రం అబ్బాయి చికెన్ తెస్తా అన్నాడు చికెన్ చేద్దామని
ఆ
ఇంకేం సంగతి
పెళ్లిలు ఇడ్లీలు అరగుతునే మ సీజన్ అప్పుడు
అవును
ఏం లేదు ఇక క్రికెట్ చూసిండ్ర అండి మొన్న ఎంత చక్కగా వచ్చిందో
ఆ అవును చూసినాం లెవెన్ కి కదా నైట్ లెవెన్ కి
అవునవును
టికెట్ తీస్కున్నావా అవును మా ఆ అచీవ్మెంట్ మనది పోయినా సారి కూడా మన రైగి చ్చ
అవును వంటలు ఇంకేమైన్నా చేస్తారా ఎండాకాల ఏమైనా చేసుకుంటారా తి తిను బండరాలు
ఆ చే చేస్తాం ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు మొత్తం పెళ్ళిళే ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళే అయితే డానికి ప్లానింగ్ చేస్తున్నా
అవునా ఏ మేమే మన చెయ్యాల గా పిల్లలు వస్తారు సమ్మర్ హాలిడేస్ కు
పో
పాస్ ఏదైనా కావాలి కదా
ఆ అవునవును
అమ్మ కొన్ని మురుకులు చేయమన్నది పాప చేయాలిగా మీరు చేస్తరండి ఇప్పుడ
ఆ చేస్తాం సంక్రాంతి చేస్తాం నార్మల్ మళ్ళీ ఎప్పుడైనా కథ చేస్తా
అవునావు
మీది
ఉమ్ ఏం లేదు కొన్ని మురుకులు కొన్ని అప్పాలు చేయమన్నది వాటి కోసమే పొద్దున్న పిండి వట్టించిన కానీ ఎండలు చూస్తే భయం తుంది
అవును
మళ్ళా అందులో గ్యాస్ ఇక్కడ బాగా షార్టేజ్ అయి తనే గదా
అవునవును పుండు క్రెన్కి వార్ జరుగుతుంది కాబట్టి
అవును దాని గురించి చేద్దామంటే గ్యాస్ అయిపోతుంది ఏమోన్నద అనిత్రర
ఇప్పుడు గేసేసు కూడా కూడా అస్తతలే
బాగా షార్టేజ్ ఉన్నాయంండి గ్యాసెస్
అవును
మళ రేటు కూడా పెంచింది వాడు కొంచెం
ఇప్పుడు గ్యాసెస్ ఎక్కువ కూడా లేవు ఎట్లా ఎంత రేట్ పెంచిన విలుగ కొంటారు అన్నట్టు రెండు రెటు పెం అ
అవును ఈ గ్యాసులు బంద్ అయితే ఎట్లా పండుకొని తినడమో ఏందో కష్టమ అవుతంది గ్యాస్ ఉమ్ కట్టెల పొయ్యి మీదేమో బాగా అలవాటు చేజు
ఆ
మళ్ళీ కట్టెలు కూడా దొరకాయండి మా సైడ్ బాగా
అవును ఇది సైడ్ కూడా మొత్తం ఇటు ఇండ్ ఏ ఉంటాయి ఏమి ఉండయి కట్టెలు కూడా మొత్తం వ్యాస
మాక కట్టల్ దొరక ఉ భాగా ఒకప్పుడు మాకు ఇట్లో బండ్ల తోటి తెచ్చి అమ్మేయిది
ఆ
కానీ ఇప్పుడు మొత్తానికి బంద్ అయినాయి అవి కూడా
అవునా
హు ఇక గ్యాస్ కు అలవాటు పడ్డాం కదా కట్టెల తోటి చెయ
ఆ ఇప్పుడ ఎవరు దెస్తలే
మ్ అదే ఈ వా వారు ఎప్పుడు తగ్గుతుందో మనకు సిలిండర్స్ ఎప్పుడు మళ్ళ అవైలబుల్ ఉంట ట్టయో
ఆ అవును అవును
ఆ ఏం చేస్తుండ్రు ఇంకా
ఎం లేదు ఉత్తగనే ఉన్నం ఇగ షాపింగ్ పోవాలని
షాపింగ్ పోతారా ఏం కొనుక్కొస్తారండి
పట్టదు ఎప్పుడు మ్యారేజ్ చేసారా
ఎవరిది
ఈ మా పిన్ని కొడు అ
అవునా ఏ ఊర్లో అండి
ఇక్కన్నే మా ఊరు పక్కకె
మీ ఊరు పక్కకేనా
ఆ అవును
ఉం
ఇప్పుడు బా మ్యారేజ్ ఎం స కాదా
అవును
బల మాయి అ చాలా మంది అంటారుడి ఫస్ట్ ఏ పోతే
ఎండాకాలం మ్యారేజ్లకు పోవాలన్నా కష్టమే అక్కడ భోజనం చేసిన తర్వాత ఎంత ఆయాసం అయితుంటది ఆ భోజనం తింటే దాహం ఎస్తుంట
చాలా ధూప అయితది మళ్ళా టెన్షన్ అయితది ఫస్ట్ అయితే
ఉం
ఉడకపోస్తది కదా
ఉడకపోస్తది ఆ బ బగారా అవి వి తినే సరికి ఆయాసం అయితది నడవలేకపోవడం ఇంటి చిన తర్వాత శ్రమ శ్రమ అయితది అంత మళ్ళీ అక్కడ తినేది ఏం లేదండి పెళ్లి భోజనం తిని తింద మని పో తే కూడా అడ తినబుద్ది కాదు ఆ భోజనమే తినబుద్ది కాదు మళ్ళీ
అ ఫస్ట్ ఎండాకి ఉడుక పోసుడికి
ఉమ్ ఇంకా అండి. ఉమ్ చెప్పండి.
ఆహ్ ఎంత ఫాల్స్. కూలర్ లేకపోతేఉండలేను ఇంకా.
ఉమ్
ఎట్లా పెళ్ళికొడుకైతే. కూలర్ అక్కడ పోయి కూర్చున్న నేను.
అవును మరి మీరు బట్టలుకోన్నాక స్టిచ్చింగ్ ఎక్కడ మీ ఊర్లోనే చేస్తారా పక్క ఊర్లోనేమన్నాస్తారా.
ఏంలేదు మా ఊర్లోనే ఇస్తాం ఒక
ఏమండి.
ఒక ఆమె ఉంటది మంచిగుడుతది ఆమె. ఇగ ఫస్ట్ నుంచి అలవాటు. అందుకే. ఇక్కడే ఇస్తాం.
కుడుతదా ఆ అమ్మాయి.
ఆహ్
కానీ ఇప్పుడు రేటు కూడా అట్లనే తీసుకుంటారు కుట్ కుట్టినంక.
అవునవును.
ఉమ్ ఇంకేంటి ఏం విశేషాలు. చాలు మీ సారు డ్యూటీకిపోయిండా లేదా.
ఆహ్ ఇప్పుడేళ్తాడు ఇంకా నైట్ డ్యూటీ.
ఉమ్
మావుళ్ళ ఫ్రీ ఫ్రీ ఫైర్. సైడ్
ఉమ్
దా
ఇంకేంటి ఇంకేం విశేషాలు.
ఇంకేంటి
పచ్చళ్ళు పెట్టుకున్నారాండి మామిడికాయ పచ్చడి అయినా ఏవన్నా.
ఆహ్ ఇంకా పెట్టుకోలే.
ఆహ్ ఆహ్
ఫోను ఎత్త
హలో ఇంకా మా మా సైడు మామిడికాయలు రాలేదండి.
ఇటు కూడా రాలేదు ఇ మొత్తం తోటలే ఉంటా తోటలా పోయి తెచ్చుకో
అవునా కాకపోతే మొన్న కొంచం మరప్పన్ల పచ్చడి పెట్ తినా ఆ మిరపల్ల పచ్చడి ఒకటే పెట్టినా ఇంకా మామిడి కా అమ్మ రీసౌండ్ వస్తుందండి
మెరుపంలు అంటే హలో
పండు మిర్చి ఉంటుంది పండు మిర్చి ఎర్రగా ఉన్న మిర్చి ఉంటుంది అండి పండు పండింది దాన్న ఒక కేజీ తెచ్చి కేజీ మిరపకాయలకి ఒక పావుకిల చింతపండు వేయాలి అండి
అవున
అందులో చేసి మిక్స్ీ చేసి అక్క ముక్క చెసి పట్టాలి
హు
దాని తర్వాత మూడు రోజుల తర్వాత ఆ చింతపండు ఈ ఈ అక్క ము క్క చేసిన మిరపంలు ఊరుతది అన్నట్టు
ఆ
కా తర్వాత ఓ త్రీ డేస్ ఫోర్ డేస్ అయినాక మళ్ళీ దాన్ని మిక్సీ జాకేసుకోవాలి మ తగా రుబ్బుకోవాలి ఇగ రుబ్బు కొని ఒక జార్ లో ఎత్తుకొని పెట్టుకోవాలే ఫ్రీడ్జ్ లో పెట్టు ంచుకున్నాక మనకి ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పోపు వేసుకోవచ్చు కొంచెం
అంటే మనకి ఎప్పుడు దిరుబద్దు అయితే అప్పుడు కొంచెం కొంచెం పోపేసుకోవచ్చు చన్నటు
అంతే అంటే ఒకేసారి హోప్ ఇస్తే అంతా మాగా మాగురు పడ్డట్టు అవుతది అన్నట్టు
ఆ
అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ
కరాబ్ కూడా అయితది కదా
అమ్మ
మళ్ళా బుజు కూడా వస్తంది కదా
బూజు రాదమ్మా బూజు రాదు బూజు రాదు ఎందుకంటే బుజు ఎప్పుడోస్తదమ్మా మిరప్పండ్లకు ఉప్పు సరిపోకపోతే బుజు వస్తది కిల్ కిలో కిలో మిరప్పనులకు కొలత ఉంటదమ్మా కిలో మిర పనలాకు పాకులో పావు కిలో చింతపండు పావు కిలో అట్లా ఉంటే వన్ ఇయర్ ఉంటుది అప్పు పచ్చడి
అవునా ఏ ఒక్కోసారి వెగనం అయితే అదిఖరాబ్ అయిపోయింది పో ఇడ్లా తక్కువ పలలా
లేదు కొల్తా కొద్ది పెట్టుకోవాలి కొలత లేకుండా పెట్టుకున్నాం అనుకో పచ్చడి ఖరాబ్ అవుతది అన్నట్టు
అవునా ఏ మర్కల్సా సౌండ్ లాగా అంటే ఎక్కువ ఎవరికి పెట్టారదు సో అట్లానే
మేమి ఇప్పుడు మామిడికాయ పచ్చడి కూడా అంతే అమ్మా కేజీ మామిడి ముక్కలకు కు పావు కిలో పో అరకు అద్ద పోకారం అట్లా కొలత కొద్ది పెడతాం కాబట్టి పచ్చడి వన్ ఇయర్ ఉంటది మాకు ఇంకామ్మా ఏం సంగతి
ఏం లేదు ఇక ఇప్పుడు అదే ప్లానింగ్ లో ఉన్నాం అదే పచ్చడులు పెట్టుకోవాలి పెళ్ళిళ్ళు పెళ్ళాం పిల్లలు
అ ఇప్పుడు ఈ సమ్మర్ అంతా అదే పెళ్ళిళ్ళలకు పోవాలి గృహ ప్రవేశాలు ఉన్నాయి పెళ్ళిళ్ళ ఉన్నాయి మాకైతే పుట్టు వెంట లు ఉన్నాయి ఇక అందరం ఒకది కోలేము ఒకొ ఒకరు ఒక దిక్కు ఒకరకు దిక్కు ఒకరకు దిక కు అట్లా మా ఇంట్ జరగాల్సింది ఇప్పుడు ఒకింట్లోనే రెండు ముహూర్తాలు ఉన్నప్పుడు ఇప్పుడు రెండు ఒక్కే కా పోలేము కదా మనం
ఆ సరే అండి నేను తర్వాత చేస్తాను ఆ
ఆ
సరే అండి సరే అండియా